హలో అక్క
తను
ఆ విన వర్తను
పెన్నతోని రాసుకొని చేసడైతన్ని
ఆ అదే నిమ్రు నోట్ ట్టేడు ఉన్నారు కదా మనకి
మనక రోజు రాసుకున్నాగానే అక్కడపోయింద మళ్ళా రాసుకున్నా
ఏజస్తను
ఓ పచ్చిమిరపక్క తానా తొడుమ ీష్ిన
అవునా
తుడమలు తీసిన కూతాను సొరకాయ వండుతాను
ఆహా
సొరకాయ వండాలనా దాంట్లో ఏమన్నా రయలు ఇట్లునా అంటే నీ ఇష్టం ఉంటుంది
నా ఇష్ట ఏమంటాంది నా బిడ్డ మళ్ళా తినేటప్పుడు చద్దంటదు
ఆహా
వీళ్ళతోని ఇదే కథ అయితాంది రోజు
ఊహూ సౌండ్లు బానే అయితన్నై మరి
సౌండ్ వత్తాందా
వత్తానై
తక్కువ పెట్టుకుంటారు తక్కువనే ఉన్నది
తక్కువనే ఉన్నాయి కాని పక్కన నుంచి సౌండ్ అయితానే అట్లా
హ్మ్ ఇప్పుడే లేచి ముఖం కడిగింది డోర్ సౌండు
అదే డోర్ సౌండ్ గిన్నె సౌండ్ ఆ ఏం తిన్నారక్క మరి తిన్నారా
తిన్నానయితే తిన్నారా ఎందుకంటే ఇవాళ ఎందుకో పొద్ధు కొంచెం గాభరాగాభర అయితంది అసలు
అవునా
కూలి ఉండా నాకే మంచిగా లేదా ఇట్లన తెలియదు గాని
గాబర గాబర అయితాంది సాటర్డే అయింది మళ్ళా అందులో దేవుడికి మొక్ ఒకునేదుంది
ఆ
జూడిగా కథ పని ఉన్నావి ఇ తొందరగా పందిరు కొని దబా దబా పచ్చడి ఉండే వేసుకొని తిన్నాయి
ఆ
ఇక తిన్నంకనే కొంచెం నిమ్మలం అయింది. ఇప్పుడు సొరకాయ వండుతాను.
ఊహూ ఆమె ఇప్పుడే లేచింది కద ఆ మొహం కడిగి తీరాయి
హ్మ్
లేట్ అయితది ఇప్పుడే ను తినడానికి ఆలోపు వండితే అయిపోత్ తేయ
హ్మ్ ఏమ్మా పొద్దున లేవాలంటే అసలు లేత్తలేదు ఏమీలేదు
ఎట్లాగ హాస్టల్ ఉన్నప్పుడు పొద్దున్నే లేస్తారు ఇప్పుడు కూడా పొద్దునేలా అని ఉంటది
ఏం చేత్తాను
ఏం లేదక్క ఆయిల్ పెట్టుకోవాలి
ఉ
పప్పు టమాట పప్పు వండిన
ఉమ్ రోజు పొద్దు ఓ కూర సాయంత్రం ఒక కూర అయితంది అష్ట పడతార దదిి బం ఉడుకు తోమ్ ఉడుకు శేస్ ఉడుకు
అ మీరు నలుగురు ఉన్నారు
నాలుగురం ఆమె పెద్దమ్మ ఐదుగురం ఆ చిన్న ఆమె తే ఆరుగురం
ఉమ్ వండాలే వండాలే ఉకే
ఆ
మా సోరకాయకూర చారు కుక్క
తింటాన్నది కదా
ఆహా
అడిగేనా
ఆ
తింటా అన్నది సరే తి
ఆహా
జలుబైతది కదా
జలుబు అయితది ప్లస్ ఎలర్జీ కూడా ఉంటది కదా సొరకాయ
ఉమ్
అట్లా అంటే ఇట్లా దురదలుగా ఇట్లా అయితయి కదా సోరకాయ తోటి తిను అ ఇట్లా అంటే వాళ్ళకి ఇట్లా రబ్ చేయొద్దు కదా కన్నూ
చేయద్దు
అట్లా అయితే తింటారా అని నేన
ఏమో అడిగిన అడుగుతే తింటన్నారు తింటాన్నప్పుడు మనం పెడతాం కదా
హ ఆఆ ఏం ఎత్తలింకా
నా చుట్టూ డిస్టబిన్స్ నా చుట్టూ డిస్టర్బెన్స్ అయేస్తారు వీళ్ళు
అవును మరి అన్ని సౌండ్లయితా నేని కావున వరాట
ఈషన్ అటు బాగుంటె మీరు కుందరు డైలాగు ఇన్నవ
ఆ ఏమన్నారు
ఆగ రాదా పోతాం అంటారు
ఎవరు వాళ్ళు
పోవా ఉమ్
మాటలు వినవడుత తలే
ఉమ్
ఓ ఇప్పుడు నోడుత నీ చెప్ప పరోటా
ఇక పిల్లలున్నా కాడ ఇంత డిస్టర్బెన్స్ చేద్దన్నా అయితేనే ఉంటది
అయితది
ఉమ్
ఇక నిన్న వచ్చినము అస్సలే అమ్మా చేతగాలేదు అంత జర్నీ ే సరే
ఎందుకు ఆ జ ఎన్న ఎందుకు ఎత్తారు ఎందుకు వస్తారు ఎందుకు పతరం రోజలు ఉంట ండాలగాను
అదే కదా ఏమో ఇక ఎందుకులే ఒక్క రోజు కు పోడం అనా అని మేం సైలెంట్ గున్న కూడా ఇగ ఊరికే ఫోన్ చేస్తల్లు అక్కడ ఉన్నది లేదు ఏం లేదు మళ్ళ సరే ఉంటను మా నిమ్మలంగా అన అది లేదు
ఉమ్
నయ్య ఒకటే ఫోన్ చేసుడు ఒకటే ఫోన్ చేసుడు
ఉమ్
ఏ అచ్చినం మళ్ళ పొద్దున్న లేసి మళ్ళీ ఇటోచ్చినం
అవునా
ఏమొన్న పొద్దాంతా ఆ ఎండలా ఆక్కుంటా ఆక్కుంటా ఆక్కుంటా వచ్చినం ఆ యారో ఆ ఆ
బస్ కాదా
బస్ కాదక్క బండి మీదనే మళ్ళా పొద్దున్నే పోవాలి డ్యూటీకి అందాలె అని చెప్పేసి బండి తీసుకొచ్చినాం ఏ మళ్ళా పొద్దున్నే బయలుదేరి మళ్ళ వచ్చిన ఉమ్మ్
కష్టం ఉంటాయి
కష్టమే మయ్ త దూరం
ఉమ్మ్ బండంతే ఇంకింత దూరం
ఉమ్మ్ ఉంటే అయిపోతుండి ఇక్కనే అని ఆ ఒక్క రోజు కోసం పోయి రెండు రోజులు లేవకుండా అయితను నాతే ఓపికుంట లేదు అస్సలు వెంట వెంటనే జర్నీ చేయడం అంటే అయితలేదు
ఏం చేస్తాన్నారు అమ్మ వాళ్ళంట్లో మంచిగున్నారా
ఆ మంచిగా ఉన్నారక్క ఎవరచ్చిళ్ళు
ఇక్కడకి
మాటలు వినపడతనాయా బావనే
పిల్లలు మస్ డిస్టర్బెన్స్ చేత్తారు తలకాయ్ ఇట్లా కొట్టుకుంటాంటే ఇంకిద్దరు నవ్వుతారు వాళ్ళు
బయటికైనా పోరాదక్క మరి
బయట ఇంకిింత డిస్టర్బెన్స్ మాకు రోడ్ మీద వెహికల్ సెట్ ట్ల పోతానే
ఆహా అట్ సైడు ముందు సైడ్ అని చెప్పేసి రోడ్డుకు కాదు
ఇటు మొత్తం ఎండే ఉన్నది రా చెట్లు లేదు ఏం లేదు ఇగ బాత్రూమ్ లో కూర్సోవాలి
అయ్యో ఆహా
ఏదనా డిస్టర్బెన్సే
ఉమ్
చ్చద ఇంట్లో కారం గుమ్మరిచ్చిర్రు కొట్టుకుంటార్రు
ఊహూ పడబోసిర్రా
నేను సౌండ్ చేసినా అంటే నవ్వుతారు నాతోనీ కామెడీ చేత్తార్రు
ఎవరెవైరున్నారు అక్క ఎవరెవరున్నారు అంటాన్నా
ఇద్దరు అక్క తమ్ముడు
ఆహా
అ
ట్లేదైనా
ఇవాళ రంజాన్
ఓ అవును కదా ఇవాళ హాలిడే కదా
హ్మ్మ్
ఇవాళ రేపు హాలిడే
హా రేపు సండే
హమ్
ఇక మండే స్కూల్ ఉంటది మండే పోతాడు ఏం చేస్తాడో ఆయప్ప
ఒక్కరున్నారు ఎవరు ఓ బుద్ధిగాడు
ఆ
వాళ్ళ అక్క ఉన్నది కదా
అక్కనైతేనే పోతలేడు
పో బుద్ధి కాదు ఇగ
మాట్లాడుతావ ఆమే తోని మరి
ఎవరితోనక్క
వసవి వాసవి ఆంటీ
ఈ నైట్ టెన్ కాల్స్ ఉన్నాయ్ ఆ ఇప్పుడు టెన్ కాల్స్ స్తున్నయ్ నాయి
మ్మహ్
ర్గదా వీళ్ళే, వీళ్ళతోనే కవర్ చేత్త నువ్వు రెండు మూడు సార్లు వేసినా ఇట్ తమ్ముడు మాట్లాడతడు, బచ్కు ఫోన్న్జెత్త రెండుసార్ల
అయితే తమ్ముడి చెయ్యొచ్చు అయితే ఒక కాళ నేను ఒక ఒక నాలుగు కాలు
చెయ్యచ్చు రెండే మాట్లాడిన నేను
బచ్చ గూడ ఎషినవ
బచ్చ బచ్చ ఉంటది కదా నిన్న సాయంత్రం చేస్కో చేద రాబచ్చు వచ్చిందేమో అనింటే ఏ ఏం చేయాలి వదిన ఎప్పుడైనా మాట్లాడుతనేమో అది వరి సంగతిగాని డబ్బుల కోసమే ఫోన్ చెత్తే ఏం అనుకుంట్రు అన్నానంటాంది అని అంటే అయితే నాకు చెయ్యి ఎట్లా వదనకున్నది కదా వదన కూడా చేసుకో అన్నయ్యకి చెయ్యి అ అంటే ఇప్పుడు బావ చేసుకున్నాడు అక్క చేసుకున్నది ఈయన వేసుకున్నాడు నేను చే తీసుకున్నా బట్ చేసుకునేది
మరి ఇంకేంది
ఎంతసేపు ఏం మాట్లాడాలి టెన్ మినిట్స్ అని అని అంటాంది అంటే ఆ ఏద ఇ
టైమ్ అయింద్రా కట్ చెత్తను
ఆ సరే అక్క కట్ చేసి మళ్ళీ చెయ్ కట్ చేసి మళ్ళీ చెయ్యక్క స